ఆ ఏం చేస్ వున్నారు మేడం
మ్మ్ ఏముందండి ఏం లేరండి మీరేం చేస్తున్నారు మేడం
ఏం లేదు ఈరోజు ఆఫీస్కి లీవ్ వెట్టిన
అవునా అండి ఎందుకండి ఇవాళ ఆఫీస్ లేదా మరి మీకు
ఉంది కానీ నేనే లీవ్ పెట్టిన చేత కావట్లేదసల్కే
అవునా అండి
నిన్న ఎండ దెబ్బ కొట్టినట్టు అయింది
అవునా
మీరెలా లేదా
నేను వెళ్ళానండి ఆఫీస్ కెళ్ళా ఇది కొంచెం వేరే వర్క్ ఉండి బయటకి వచ్చినా సౌండ్ వస్తుంది అవును మ్మ్
ఇగ నాకు అసలు శేత కావట్లే మస్త్ సారు లీవ్ ఇయ్యనన్నాడు రేపు ఎట్లాగో హాల్ టయి గా అమ్మ అంటే శేతగాట్లే సార్ జ్వరం వచ్చింది అని చెప్పిన
ఇంక హెల్త్ బాలేనప్పుడు వర్క్ చేయాలన్నా కూడా చేయలేమండి
మళ్ళీ స్ట్రెస్ ఎక్కువ అయితనది మేడం మాకు మా ఆఫీస్ లా
అట్ల అయి ఇబ్బంది అయితది గా
అందుకే ఇగ ఇయల లీవ్ పెట్టి ఒక త్రీ ఫోర్ డేస్ దాకా పోను ఆఫీస్ కి
రేప్ హాలిడే అంటే ఇప్పుడు హాలిడేస్కి సెట్ అవుతున్నాయిగా అండి ఇప్పుడు శ్రీరామా నవమి కినూ మళ్ళీ సండే వస్తుంది
మ్ అయినాగానీ ఇక బంద్ చేద్దాం చేయడానికి ట్రై చేస్తాను ఒక ఫోర్ ఫైవ్ డేస్ పోకపోతే ఆయననే ఫోన్ చేస్తాడు రానని చెప్తా
నువ్వు అంత హెవీ వర్క్ పోతున్న మేడం
ఆ వర్కకు మైగ్రేన్ వచ్చింది నాకు
ఆ మైగ్రేన్ వస్తే ఇబ్బంది అయితుంది
ఆ మైగ్రేన్ వచ్చింది వర్క్ చాలా చేపిస్తుండీడు టైమ్ కంటే ఎక్కువ చేపిస్ న్నారు ఫైవ్ కి పంపియట్లే సిక్స్ థర్టీ సెవెన్ అయితుంది ఆఫీస్ లోనే
అట్ల అయితే ఇబ్బంది అయితది
ఆ నైన్ థర్టీ అంటే నైన్ కే రమ్మంటారు అసలు తినడానికి కూడా టైం సరిపోట్ల వన్ అవర్ కూడా ఇయట్లే లంచ్ టైమ్ లా
లంచ్ లో కొద్దిగా రెస్ట్ తీసుకున్నట్టుంటే ఏం కా కాక పోచ్చు మేడం
లంచ్ టైమ్ లో కూడా ఏయడం మేడ రెస్ట్ ఇయ్యట్లే హాఫ్ నవర్ లో తిని రావాలంటాడు మళ్ళా చెప్తానే ఉన్నాడు సార్ వర్క్
అట్టయితే ఇబ్బంది అయితది
చాలా మంది బంద్ జేస్తారు మా ఫ్రెండ్స్
మ్ హ్ అట్లా అందరూ ఒకేసారి బంద చేస్ అయితే ప్రాబ్లమ్స్ కావాండి
అంటే ఆయనకి ఆఫీస్ కి ప్రాబ్లం అయితది మాకేం ప్రాబ్లం అయితది మా శాలరీ మాకు పడతది కదా ఒకవేళ తీసేస్తే ఈ మంత్ శాలరీ తీసేస్తాడేమోని మళ్ళీ ఆలోచిస్తున్నాం మా కొలీగ్స్ ఫోన్ చేసిర్రు
నాకాన్నా మేడం
ఇందాక అయితే ఇవి మంత్ శాలరీ పడేదాకా వెళ్తే అయిపోతాదని వాళ్ళు అంటుర్రు
అట్ల అయితే ఏం కాదు లే వెళ్లొచ్చు
ఒక సిక్స్ సెవెన్ డేస్ అయితే ఈ మంత్ అయిపోతుంది కదా ఫోర్త్ ఫిఫ్త్ మాకు సాలరీ పడతది
మ్ ఫోర్త్ అత్త లేటు గా పడుతదా మేడం
ఆ ఫోర్ సిక్స్ ఫోర్ కన్నా ఫైవ్ కన్నా పడుతది సాలరీ పడ్డాంక బంద్ చేయండి ఇప్పుడే బంద్ చేస్తే మీకు ఈ మంత్ శాలరీ ఇయ్యడు అని ఇప్పుడే మా కోలిక్స్ ఫోన్ చేసి చెప్పిర్రు
మేడం అట్లా అయితే ఆగండి మరి ఒక ఫైవ్ డేస్ ఆగితే అయిపోయే
అయితే సరే సార్ ఇక వస్తాం అయితే ఈ రోజు లీవ్ తీసుకుందాం కదా వర్కింగ్ డేస్ల వస్తాం లేండి అని చెప్పినా
మ్ హు
ఇక మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు వాళ్ళకు కూడా అదే చెప్పిన
అవునా మేడం
సార్ ఫోన్ చేసి ఇట్లా పిండు అని చెప్తే సరే మరి వెళ్దాం ఎట్న గట్ట ఇన్ని డేస్ చేసినాం కదా మళ్ళీ మంత్ సాలరీబంద్ కట్ చేస్తే మనకి ఇబ్బంది ఐతే అది ఇమ్ఐస్ కట్టుకోవడానికి అని అన్నరు
అవున మె
మ్ మాకిీ ఇ మ్ ఐస్ ఉన్నాయి ఫోన్ ఇ మ్ ఐ ఉంది
ఫోన్ ఈ మ్ ఐ లు టే జాబ్ బంద్ చేస్తే అయితే మళ్ళ ఇబ్బంది ఐతాది
ఈ ఫైవ్ డేస్ పోయినాక వేరేది ఎమ్మంటే దొరుకుతుంది నాకు ఇట్లా వేరే జాబ్ చూసిన మా ఫ్రెండ్ ఉన్నారు బాయ్స్ మా క్లాస్ మేట్స్ వాళ్ళకి వన్ మంత్ ముందు చెప్పిన ఇట్లా ఇబ్బంది అవుతుందంటే మా దాంట్లో చూస్తామ అన్నారు ఇప్పుడు వేకెన్సీ ఉందంట వాళ్ళ దాంట్లో
ఇంకొక వన్ మంత్ అయితే వేకెన్సీ అయిత ది ఉంటాయి ఏ కాలేజ్ అయినా స్కూల్స్ అయినా ఏ జాబ్స్ అయినా కూడా
అహ నెక్స్ట్ మంత్ వేకెన్సీ ఉందన్నారు వచ్చి రెజ్యూమ్ ఇయమంటే ఇ ఈరోజు లీవ్ పెట్టినా ఈ రొజే రెజ్యూమ్ అందులో ఇచ్చేసి వద్దామని చూస్తున్న లేవన్ టౌవల్ కీ వెళ్లి రెజూమ్ ఇచ్చి ఇంటర్వ్యూ చేసేద్దామని చూస్తున్నా
అట్లయితే బాగానే ఉంటది
రోజు ఇంటర్వ్యూస్ ఉంటాయి ఇంటర్వ్యూ కి అటెండ్ అయినంక సార్ అడిగితే చెప్పేసి ఫైవ్ సిక్స్ తర్వాత సార్ ఫైవ్ సిక్స్త్ డేట్ తర్వాత వస్తా అని చెబ్దామని చూస్తున్నా వాళ్ళ దాంట్లో కావాలంట
సెలెక్ట్ చేస్త టైం పెట్టి రావాలి
ఆ ఏ మా ఫ్రెండ్స్ అంటే వాళ్ళు కొంచెం రిచ్ ఏ వాళ్ళు జాబ్ చేయకుండా ఈఎంఐస్ కట్టుకుంటరు కానీ ఇక నాకు ప్రాబ్లం అయితది
ఇంక ఫోన్ మారిందా ఇంకా వేర ఏమన్నున్నాయ
టి వి ఇ ఎమ్ ఐ గూడ ఉంది
అట్లయితే కంపల్సరీ చేయాలి జాబ్
ఆ టీవీ ఈ ఎం ఐ ఉంది ఫోన్ ఈఎంఐ ఉంది
హ
మంత్లీ ఎయిట్ థౌసండ్ కట్ అయితయి అటేఇగ
అవునా మేడం ఎయిట్ తౌసండ్ ఇగ ఈఎంఐ కట్ అయితే ఇబ్బంది అయితది ఇగ
అందుకే ఈ మంత్ సాలరీ పడ్డంకా అట్ సైడు వెళ్తా అందులో సార్ సాలరీ కూడా ఎక్కువ ఇస్తా అంటండు
హు
అట్టే పోదాం అని అందులో కొంచెం ఫ్రీ ఉన్నదంట అంతర ఏమంటే స్ట్రెస్ లేదంట టార్గెట్స్ పెట్టట్లే అంట సార్ వాళ్ళు
మా అట్ల టార్గెట్స్ లేకపోతే ఎంత ట్రస్ట్ అంత ఏం ఉండదు
అంటె ఉన్నాయి కాని కొంచెం నార్మల్ గా ఉన్నాయండి టార్గెట్స్ ఇందులో ఎట్లున్నాయంటె మేం చేసే దాంట్లో నాకు పెట్టిన దానికంటె ఇం క డబల్ పెట్టుతారు టార్గెట్స్
ఆ అట్లా హెవీగా ఉన్నాయ
ఆ చాలా హెవి టార్గెట్స్ పెడతారు ఆ టార్గెట్స్ రీచ్ గా పోతే ఆయన ఈవినింగ్ రాంగనె తిడుతానె ఉంటాడు క్యాబెన్కి పిల్షి క్లాస్ బిక్తాడు ఇగ అందుకే చికకై వందిగా వర్ మొత్తం మళ్ళీ ఇంటి దగ్గర కూర్చొని కూడా నైట్లలొ అకూడా ల్యాప్టాప్ లా చేస్తనే ఉన్నా
అట్ల అయితె ఇబ్బంది అయితది
ఆఫీస్ లో చేత్తన్న ఈవినింగ్ చేస్తున్నా ఇప్పుడు లీవ్ తీసుకున్నా, గని ఈ రోజు కూడ ల్యాప్టాప్ లో కొంచెం వర్క్ ఉంది అది చేయాలి
అంతా టూ మచ్గా వర్క్ చేస్తే అమౌంట్ శాలరీ ఎక్కవ ఇస్తే బాగుండు
అట్లా ఏమౌంట తక్కువె ఇస్తాడు, ఆయన ఏం చేస్తారంటే తక్కువ మందినె పెట్టుకుంటడు, తక్కువ శాలరీ ఇస్తడు, ఎక్కువ వర్క్ చేపిస్తాడు అనమాట అందుకే ఒక త్రీ మెంబర్స్ డ్రాప్ అయిదామని మొత్తం అయిత లేదని చెప్పినాము
ఓకే సార్ త్రీ మెంబెర్స్ అంటె ప్రాబ్లం కాదా అ వాళ్ళకి
అంటే అందరం ఒక్కొక్కరం ఒక్కొక్క దాంట్లో అనమాట ఒకరు సిస్టమ్ దగ్గర ఒకరేమో బుక్స్ దగ్గర ఉన్నారు ఫై అంటే ఒకరు ఫైల్స్ దగ్గర ఒకరు పిఏ దగ్గర ఉన్నారు అట్లా ముగ్గురు ఒక్కొక్కరం ఒక్కొక్క స్టేజ్
ఆ ఓకె ఓకె అందరితో ఒకే వర్క్ కాకుండా ఒక్కొక్కరిది వేరు వేరనమ్మంట
చెత్తాను ఇక వాళ్లకి గుడా వాళ్ళ పేరెంట్స్ వద్దుంటారు యాక్చువల్ గా నా వళ్ళనే వాళ్ళు ఇన్ని రోజులు చేసిర్రు పాపం
ఉహు అంటె మీరు అంత ఒకే దగ్గర నుంచి వెళ్తారు కాబట్టి ఇక వదిలిపెట్టి వెళ్లలేక మీకోసం చేసిర్రా
ఆ ఇక ఈ మంత్ అయితే వాళ్ళు అసలుకి బంద్ చేస్తారంటే వాళ్ళ పేరెంట్స్ కూడా వద్దంటారు
అ
సో మీనూరు అంటారుక కొంచెం వాళ్ళు రిచ్ అనమాట
ఉ వాళ్ళకి ఇది ఉండదు కాబట్టి వాళ్ళు ఉంటారు కానీ మీకు ఇ ఎం ఐ కట్టాలి కాబట్టి నీకు ఇబ్బంది అకి
ఆ మాకు ఇ వర్క్ చేస్తారా వెళ్తుంది ఇంట్లో
హ
అందుకనే ఇక నేను ఇ వేరే వర్కు చూసుకుంటా మీరు ఇంటి ఈ ఫిఫ్త్ వర్కు రండి శాలరీ పడుతుది అని వాళ్ళ వాళ్ళకి చెప్పి వాళ్ళ పేరెంట్స్ త కూడా చెప్పంది ఈరోజు మార్నింగ్ వస్తే
ఆ అ అందరిక ఒకరికొరు కాల్ చేస్త ని ఇన్ఫర్మేషన్ ఇచ్చుకున్నారు
ఆహా అంకుల్ ఇగ శాలరీ పడుతది సిక్స్త్ వరకు రాని అండి శాలరీ పడ్డాక వాళ్ళే బంద్ చేస్తారు, అంటే సర్లే అమ్మా అని అన్నారు. ఇగ హెవీ ప్రెషర్ పడితే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి.
డ్యూటీ అం టే ఇబ్బందిగ
ఆ వచ్చ హెల్త్ కే అయిపోతుదిగా
అవును ఎంత అమౌంట్ వచ్చిన అంత అమౌంట్ గా హ్మ్
చేసిన ఫలితం కూడా ఉండట్లే
మ్మ్ హు
అందుకే ఇగ బంద్ చేసున్నాం
అదే మరి ఈ రోజు వెళ్తావా ఇంటర్వ్యూ క్ మరి
ఆ ఈరోజు లెవెన్ థర్టీకి అలా వెళ్తా
టెన్ థర్టీకా
ఆ లెవెన్ థర్టీ లెవెన్ థర్టీకి అట్ల వెళ్తా
మ్మ్ హ్మ్
హ్మ్ ఓ ఫ్రెండ్ అన్నాడు లెవెన్ థర్టీకి అట్లా రా వస్తే సార్ వస్తారు అని అన్నాడు, సార్ ఒక వేళ లీవ్ పెడతడు ఏమో అని మళ్ళా డౌట్ గా చెప్పిండు, ఫెస్టివల్ గా సార్ ఒకళ ఈ రోజు లీవ్ పెడ్తాడో పెట్టాడో లెవెన్ వరకు ఇట్లైతే మ్మ్ నేను పోయి చూసి రమ్మంటే రాడా అని చెప్పిండు
అదే గదా తనే డ్యూటీకి వెళ్ళిన తర్వాత కాల్ చేసినప్పుడు వెళ్తే అయిపోతది
ఆ సార్ని కనుక్కుంటే రమ్మని చెప్తే వద్దు అని చెప్పిండు
ఆహ
నేనుక రెజ్యూమ్ తీసుకొని ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇట్లా అన్ని తీసి పెట్టుకున్నా వాళ్ళు చెప్తే ఇక ఫ్రెష్ అయి ఇద్దరిసేపు అయితే ఫ్రెష్ అయితా ఫ్రెష్ అయితే ఇక బ్రేక్ఫాస్ట్ చేస్తే వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్దామని చూస్తున్నా
మా అన్న వాళ్ళు ఎప్పుడు కాల్ చేసిది తెలవదు కాబట్టి రెడీ అయి ఉంటే అయిపోది
ఆ రెడీ అయి ఉంటే అయిపోద్ది వాళ్ళ కాల్ కోసమే వెయిట్ చేస్తానా
ఉ
వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వెళ్త అసలు బ్యాక్ పెయిన్ వచ్చింది సిస్టమ్ దగ్గర కూర్చొని కూర్చొని
అ బ్యాక్ పెయిన్స్ ఇప్పుడు చాలా మందికి వస్తున్నాయి
చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది ఇంటి దగ్గర లాప్టాప్ లా చేయాలే ఆడ సిస్టమ్లు చేయాలంటే
రెస్ట్ లేకుంటా అయితుంది కాబట్టి ఇగ ఆ అట్లా వస్తుంది
ఆ అందుకే వేరే జాబ్ దొరికేదాకా అందులోనే చేసా సరే మేడం మరి
ఓకే అండి